తలపో తీసేసిందిని అది ఇట్లాంటుంది వాళ్ళ కొడుకుని
ఏది వయా తను అన్ఫాలో చేసేసిండు సర్నేమ్ తీసేసిండు
అప్పు
ఓకే ఇప్పుడు తమిళనాడు అదే కొత్త పార్టీ ఫార్మ్ చె విజయి అదేనా
ఓ పలికినారు
ఆహా
ఇంకోటి ఏంటంటే ఎలక్షన్స్ డేట్ నడిగి ఇట్లా త్రిషా బర్త్డే అనేది వస్తున్నాయి
ఓకే అంటే ఇప్పుడు ఎందడా
ఇవన్నీ ఆయనకు ఇ వన్ అయితేనే ఇంగోటెంది మొన్న ఇవన్నీ నా పర్సనల్ ప్రాబ్లమ్స్ అదే పెద్ద స్పీచ్
అవును ఎడుకో మున్న రీసెంట్గా పెళ్లి ఎక్కడి పోతే కూడా అదే వీళ్ళిద్దరు కలిసి పోయరు అనే ఒక
ఇంత రూమర్ వచ్చిందిగ దా ఇంత రుమర్ త్రిషాతోనే అని ఇట్లా వచ్చేసిందా బయటికి అందరికి
ఆ వచ్చేసింది ఆ
ఆల్రెడీ కోర్టులో కేసు ఏమనాసిింది నేను ఆల్రెడీ టూ థౌసండ్ ట్వంటీ వన్ లో చ చెప్పినా కూడా ఆమెతోనే ఉన్నాడు అవును ఫేమస్ ఆమె తోనే ఆమె కోర్ట్లా కేసు ఎసింది కోర్టులో కేసు ఏసింది
ఆ
దాని తర్వాతనే తలపతి ఇద్దరు కలిసి పెళ్ళకి పోయిరు
ఆ అదే అనుకోకుండా పోయరు తెలవదు కానీ ఇద్దరైతే ఒకటే పెళ్లికి పోయరు
ఇద్దరు అయిపోయినాయికద దాని మీద సైలెంట్ ఉన్నాడు ఏం కామెడి అప్పటికి బిజెపి క ఆ పార్టీ డిఎంకె పార్టీ అమ్మా ఇంకోటి అన్న డడిఎంకే పార్టీ ఏదో ఏ డిఎంకే పార్టీ అని ఉంటది రెండు మంతలు వేసుకునే అప్పటికే తపో ఎట్లుంట పాలిటిక్స్ లో
ఇక అద ఉంటది చిన్నది ఏమున్నా అయిపోతుంది ఆ
మొత్తం రసరచ్చలుజారు దాని తర్వాత పోొన్న ల్చ్చుకుంటా అది నా పరిసరంలో విషయము అది కాని నైలాగసంది వల్ల
అ మ తిష కూడా ఏదో పోస్ట్ ఎవర ఏేస్త కూడా అంట ఏదో ఇట్లా తెలుగు అన్నట్ అటుట్నే ఏదో కామెంట్ అంటే రిప్లై ఇచ్చింది ఏద దానికినికి సంథంగ్
బల్ల్
ఎవరుొస తమిళనాడులో ఎవరెవరుండ సారి స్టాలిన్ రాడా
తమిళనాడు కానీ వాళ్ళే డిఎన్కే పార్టీ మక్సిమం ఎందుకంటే అడ కాంగ్రెస్ కి లేదు స కాంగ్రెస్ ఇక్కడ ఒక్క సీట్ ఇట్లు కాదు కానీ అలియన్స్ పెట్టుకునిస్తారు కాంగ్రెస్ డిఎంకే స ఇప్పు బిజే సపరేట్ గా పోటీ చేస్తుంది
తమిళనాడులా
ఆ బిజేపి సపరేట్గా తలపతి విజయ్తో సపరేట్గానే చేస్తాంటారు కానీ నిన్న మొన్న రీసెంట్గా రూమర్స్ ఏంటంటే తలపతి బిజెపితోోన కలుస్తున్నాడు కల కలవాలని పవన్ కళ్యాణ్ వడియేషన్ చేసుకొని మేమో రూబోట్స్ వస్తున్నా
ఉ కాదు ఒక హీరో వాళ్ళ డాడీ ఉంటాడు కదా ఏ అతం పేరు ఇ స్టాలినేనా
ఒకదయది ఇస్తాలే వాళ్ళ కొడుకుపోేరు నే సర్నే అలుతు వాళ్ళే ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళే ఉన్నారు ఆయన్న ఒకసారి ఒక కామెంట్ చేసి ఎదడి కేటు ట వర్పోాలదు
ఓకే
ఈ డెంగూ ఈ మలేరియా ఇది ఎట్లానో సనాతన ధర్మం మాట్లాంటే ఈ త నే ర అడి గెడ్జయాలావ అ
హిందూ ఏ కదా ఏనా
అ వాళ్ళ మమ్మీ రోజు ప్రతి రోజు రుతుంది అనుకుంట అదే బిజేపీ వాళ్ళు ఫస్ట్ ఎరాడికేట్ చేసేది మమ్మని ఎమనా అబ పటు కుకుడాని మీ
అది కాంట
వాళ్ళది ఒక ప ఒకటి ఫాలో ఐతారు పిర్యాల అంటారు
ఆ
తెరియని సైడ్ ఒక్క మార్త్రం లే పెట్టిట్టు
ఉ
ఆ ఆ తమిళనాడు తమిళనాడులో ము భారి నాటకం చేసి పెట్టిన్రు. ఆ పెరియ ఐడియాలజీ పెరియాప్
పెరియార్ ఓకే
అ ఆరు మొత్తం పెరిద ఐడియాలజీ ఉంటాదక్కడ ఆయన మొత్తం అందరికి ఈ సనాతన ధర్మం పైన దీని పైన ఏదో ఒ మొత్తం గబ్బు చేశి పెట్టినవ్
అదే ఇంకా ఒక్కరాట్ల చెప్పేసరికి ఇక మొత్తం వీళ్ళంతా కూడా అట్లనే ఉన్నారేమో ఇగ
ఫంట అనీ అంటంది చూసినవా
ఆ
అంబేద్కర్ ఫాలోవర్స్ అట్లా పెరియార్ ఫాలోవర్స్ ఉంటారడ ఉమ్మ్ ఎక్కువ దీని నమ్మరు, ఆయన ఎందంటే ద్రావిడ వాదం ఎక్కువ
ఉ
మాకు సపరేట్ దేశం కావాలి. ద్రావిడే దేశం సౌత్ మొత్తం ద్రావిడే, తమిళే మాట్లాడాలి తమిళే ఆ చానా ఏళ్ళకి ఇలా మాట్లాడింది అంటే ఓల్డేజ్ లాంగ్వేజు
అదే
ఇప్పుడు హిందీ రాదు పోఓజ బత మళ్ళా ఇంగ్లిష్ మాట్లాడత ఇల్లీ నా పోజ దస్తప్పాల
ఆహా ఇప్పుడు ఎవరిస్తారు తమిళ విజయరాడా
ఎస్ జే రాదు
నెక్స్ట్ టైమ్ వస్తాడెమో ఈసారి రాడేమో విజయ్
చూడాలి ఈ సారి బి జె పి గట్టి పోటీ ఇస్తోంది
తమిళనాడులా నా ఉమ్
తెరిగామ్మా
విన్న విన్న అన్నమల
అ త
చ్చ అలాగే
ఓ మొత్తం మొత్తం అట్లే ఉంటుంది ఆ వాళ్ళ జనరల్ ఐడియాలజీ మొత్తం అట్లే ఉంటుంది కెరియర్ ఐడియాలజీ అట్ ఉంటుంది మనందా క చారణ ఉంటారు అస ఏం పట్టించుకోి
అచ్చేనా
ఉ ఎన్ని గుళ్లు ఉంటు సంత గుళ్ళు ఉంటాయి గల్లి గల్లీ కి ఒక గుడి ఉంటది
అవును అచ్చా తమిళనాడు అ అంటేనే టెంపుల్ అంటే చాల టెంపుల్స్ ఉంటాయి
హా దాని చరిత్ర ఒకొక దాని చరిత్ర ఐద ఆరు వందల ఏంలో ఏడెనిమిది వంద ఏండ్లో అట్లు ఉంటది
ఊమ్ మొత్తము అవే ఉంటాయిగ హలో హలో వినిపిస్తూ ఆ వినిపిస్తుంది
అత్తామం చూస్తుంది మాట్లాడుతున్న అట్లా పవగలపోతున్నారు
మాట్లాడుతున్నారుక్క అదే నాకు పాలిటిక్స్ అన్ని స్టేట్స్ లో ఒకలా ఉండవుగా పాలిటిక్స్ ఒక్కొక్క స్టేట్లా ఒక్కొక్కలా ఉంటాయి ఇప్పుడు ఇదేడా బెంగళూరు లో కూడా ఎలక్ష సా
ఎ
సరే ఫోన్ పక్క
సకో ే బగు ఇ పైన వాటలు చేంది ఇంట్లో లేను నేనుా తక్కువ ఇట్లో వస్తారు బయట గణేష్ వచ్చార్వు అవును
సరే ఫోన్ పక్కకు పెట్లే ఉండను
కచ్చ పె బబా
ఏం పోలిటిక్స్ పో ఆ
సరే ఉండన్లే పెట్టేసెయి
సైడ్కెక్ట్ కదా
సరే సరే ఏమైతుంది హార్ట్ పెయిన్ ఎక్కువయితుందంట మా అత్తమ్మకి
ఎందుకు ఏడుస్తుంది
మన హాస్పిటల్క పోతారా ఇప్పుడు
లా అ ఆ ఇప్పుడు పోయినా ఉండరా ఇ అ